తినిపిస్తి
వినిపిస్తుందాన్డి వినిపిస్తుందా అండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి బాగున్నారా అండి
బాగున్నానండీ
ఏం చేస్ వున్నారాన్డి
ఏమీలేదని
హలో
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు హ్రీ హ్రీ బోన్ చేసారా
ఆ చేసామండి మీరు బోన్ చేసారా
చేేసాం ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టంమండి మీకు కేక్
మాకీ ఈ నాన్ వెజ్
నాన్ వెజ్జ అండి
ఆ తింటమండి మీరు
డైలీ పెట్టినా తిననండి
ఏంది నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి
నాకు ఇష్టమైన ఫుడ్ ఆకుకూరలు బాగా తింటానండి డీ చికెన్ అంటే ఇష్టం అండి బట్ రోజు తిననండి
తినడం వరకేన ఏవన్ కుక్ చేస్తారా
ఆ
తిన్ ఒక తినడం వరకేనా కుక్ చేస్తారా అండి
కుక్ కూడా బాగా చేస్తానండి మా తమ్ముడికి నేను చేసి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి
అవునండి దాన్ని బిర్యానీ ఎట్లా చేస్తారో చెప్తారా
ఆ ఫస్ట్ చికెన్ తీసుకోవాలి
హన్నె
ఆ ఒక బౌల్లో పెట్టుకోవాలి చికెన్ని
ఆ
దాని తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్, పసుపు, కొత్తిమీర, ఎగ్ మసాలాలు ఏమేమి చిల్లీ పౌడర్ చికెన్ మసాలా అన్నీ వేసి మ్యాగ్నేెట్ చేసుకోవాలండి ఒక టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ మాక్సి మనం ఎంత మ్యాగినేట్ చేస్తే అంత బాగుంటది
అంటే మ్యారినేట్ చేయకుంటే సరిగ్గా రాదండి
సరిగ్గా అంటే మసాలా అంతా ముక్కకు పట్టుకోదండి
ఓకే ఓకే అంటే మసాలా పట్టుకోవాలంటే మ్యారినేట్
అవునండి ఫ్రిడ్జ్ లో పెట్టాల డి దాని తర్వాత ఒక సైడ్ లో రైస్ నాన్బెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి దాని తర్వాత ఒక సైడ్ లో ఆ రైస్ పెట్టి ఇంకొక సైడ్ లో ఒక మందపాటి గిన్నె తీసుకొని ఈ చికెన్ని ని అందులోకి వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికియాలండి ఉడికించిన తర్వాత తవా రైస్ సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ఆ రైస్ ని తీసి దీంట్లో చికెన్ ని కొంచెం సైడ్ తీసి అన్నీ లేయర్స్ లాగా వేసుకొని దమ్ పెట్టేస్తే అయిపోతదండి
అంటే ఆ రైస్ అది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందని మనకు ఎలా తెలుస్తుందండి
ఆ
అంటే అది సెవెంటీ పర్సెంట్ కుక్యిందని మనకు ఎలా తెలుసు
అది పట్టుకుంటానే మనకి విరుగుతదండి ఆ
అంటే మరి మనం ఆరయిసిని తీసుకొచ్చే వాళ్ళకి ఇక్కడ చికెన్లోసి ఇక్కడ వేసినప్పుడు అది ఖో కుఖ అయిపోతే ఇది అయిపోతద కదా దాన్ని
ఆ
అది ఆ చికెన్ అంటే ఆ చికెన్ లో అంటే ఆ రైస్ ఉడికిన రైస్ ని మళ్ళీ చికెన్ లోకి వేస్తాం కదా
అవునండి
అప్పుడు ఎక్కువ కుక్ కూకాయిపోయి చాన్స్
కుక్కు అయి కాదండి జస్ట్ అది పట్టుకుంటానే మనకు తెలిసిపోతది ఒక విరుగుతది విరుగుతానే ఓకే ఇది సెవెంటీ పర్సెంట్ ఆ సెవెంటి పర్సెంట్ క్క అయింది అని మనకు తెలుస్తదండి అప్పుడు లేయర్స్ లాగ వేసుకొని దమ్మెెట్టు కుంటాం
ఓకే ఓకే అండి అంటే ఇట్లా వాటర్ ఏదనా ప్రపోర్షనేట్ గా తీసుకోవాలా అండి
అవునండి
ఎలా తీసుకోవాలి
అండ్ ఒక వన్ గ్లాస్ రైస్ కి ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే దాంట్లో నుంచి మనం తీసుకొని లేయర్స్ లాగా వేసుకోవచ్చు
ఓకే ఓకే అండి అంటే మీ మీకెవరి మీకు మీరెవరి దగ్గర నుండి నేర్చుకున్నారు ఈ ఐటెమ్
లేదండి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు యూట్యూబ్ చూసి అప్పుడెప్పుడో ఒకసారి చూసాను
ఆ అండి
ఆ
ఉ
మీరు వంట ఏమన్నా చేస్తర
లే లే అండి తింటాను
తినడం వరకేనా ఇంట్లో మీ అక్క వాళ్ళ కీ మీ అమ్మ వాళ్ళకి మీ సిబ్లింగ్స్ కి అలా హెల్ప్ చేరా
అ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తానండి మా అమ్మ హెల్ప్ చేస్త నేను చపాతీలు బాగ చేస్తా అండి
చపాతీలు బాగా చేస్తారా
ఆ అప్పుడు చపాతిలు కాల్స్తు ఉంటాను వాళ్ళతో మా అమ్మ వాళ్ళు ఎవరు ఒకరు దాన్ని తికుతుంటే నేను కాలుస్తా అన్నమాట
ఎప్పుడన్నా మీ అమ్మగారు హెల్ప్ చేసార అండి
చాల సార్లు చేశా
ఇంకా రెస్టారెంట్స్ కలా రెస్ రెస్టారన్స్ ఫుడ్ అంటే ఇష్టమా
అండి వెళ్తుంటాము ఫ్రీక్వెంట్ గా రెస్టారెంట్ బాగానే పోతుంటాం
ఆ
నేనండి ఇప్పుడు అంటే అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు లేకుంటే ఇంట్లో నేన ఎకువ
ఉ
హలో
ఆన్
ఇంట్లోనా లేకుంటే అఔట్ సైడ్ ఫుడ్ గానీ ప్రిఫర్ చేస్తారా మీరు ఎక్కువగా
నేను మోస్ట్లీ ఇంటి ఫుడ్నే ప్రిఫర్ చేస్తానండి
ఒకే అండి
హు
మీరు అన్నీ కుక్చేగల్
ఆ చేస్ చేస్తానండి. ఏదైనా చేస్తాను. ఈ మధ్య కర్ణాటక ఫుడ్ గూడా నేర్చుకుంటున్నానండి.
కానీ ఓకే మీ సైడ్ అంటే. మీరు ఉన్న దగ్గర ఏద్ ది ఫేమస్ ఐట్ ఫుడ్ ఐటెమ్
ఇక్కడా ఫేమస్ కర్ణాటక అంటే మత్తూరు వడ, బిసిబిల్లేబాత్
సేవ్ జాప్డీ
మైసూర్ దోస
ఒకే ఒకే మైసూర్ అంటే మైసూర్ దోసాంటే ఏంటి మనా ట్వల్ దోస్కీ దాన్కి డిఫ్రెన్స్ ఏంట్
ఆ
నార్మల్ దోస్కి దీనే మైసూర్ దోస్కి డిఫ్రెన్స్ ఏంటండి.
ఆ డిఫ్రెన్స్ అంటే. మనం మసాలా దోస ఎలా పెడతామో. వీళ్ళు కొంచెం కారం వేసి పెడతారండి.
ఓకే ఓకే అండి ఎప్పుడైనా ఇట్లా చైనీస్ ఫుడ్ గానీ, ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేశారా మీరు. చైనీస్ కానీ జప్నీస్ టే ఎలా
ఆ అలా అంటే నాకు ఇష్టం ఉండదు గాబట్టి నేను చెయ్యనండి. బట్ ఎవరన్న అడిగితే చేస్ పెడతానండి. మా తమ్ముడు మా ఒక మా తమ్ముడు ఉన్నాడంండి అబ్బాయికి నేను చేసే చికెన్ మంచూరియన్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు అడిగాడు చేయ్మని నాకే కుదరట్లేదండి. ఇప్పుడు వాళ్ళు వేరే ఊర్లో ఉంటున్నార్. నువ్
కే అండి
మ్మ్ మీకు ఎలాంటి ఐటం అంటే ఇష్టం.
నే ఎక్కువ నాన్ వెజె తింటానండి. మాక్సిమం
ఆ నాన్ వెజ్ లో లైక్ కర్రీ గ్రేవీ అలానా
గ్రేవీ టైప్లో ఉన్నదండి మా చికెన్ కర్రీ అలాంటివన్నీ. ఎక్కువ వాట్ ఎక్కువ వాటర్ అలా ఉన్నాగాని నాకు తినబ్ తినాలనిపించదు.
ఏ ఏ ఆమ్లెట్ వేయడం వస్తదా మీకి
ఆమ్లెటు
వేయడం వస్తదా
ఆ ఆండి వస్తది ఆమ్లెట్ వస్తది
హ్మ్మ్
బ హ్మ్ మీకేమన్నా ఫుడ్ అలా ఇలాంటిది ఏదన్నా అంటే ఏదానికి లైక్ ఏదన్నా ఫుడ్ తింటే ఇక అలర్జీ రావడం అంటే
ఫుడ్ అలర్జీ అంటే నాన్ వెజ్ లో మటన్ అలా తింటే నాకు కొంచెం అది అల నాకు ఇంకా ఆ ఫీలింగ్ ఒక టూ త్రీ డేస్ ఉంటదండి నాకు అరగదు అది
రెడ్మీట్ అవడం వల్ల మేబీ డైజెషన్
అవును ఆహ్ ఆ
ఇంకా కొన్ని ఉన్నాయండి లైక్ మనకి ఇట్చింగ్ వచ్చే వెజిడ్ టేబుల్స్ ఉంటాయి కదండి అలాంటివి తిన్నా కూడా నాకు కొ తుమ్మ ఎల్లర్జీ వస్తా
బ్రింజల్ వంకాయలాండి
మీకి మాములు స్ట్రీట్ ఫుడ్స్ లో ఏదంటే అంటే బాగిష్టం లైక్
స్ట్రీట్ ఫుడ్ లో అంటే నేను మిర్చి బజ్జి ఆ బేల్ పూరి అదే అండి బారా మసాలా అంటారు మా సైడ్ అదంతే బాగా ఇష్టం అండీ హ్మ్ మీకండి
అవు నేను మాక్సిమం బజ్జీలు ఇలాంటివి ప్రిఫర్ చేస్తామండి
ఉమ్
ఉమ్
ఇంకా రెస్టారెంట్స్కి వెళ్తుంటారా ఇంట్లో వంటిష్టమా బయట వంట ఇష్టమా
సమ్ టైమ్స్ ఇంట్లోనేతింటాను ఒకోక్కసారి బయటకి వెళ్తాను ట్రాన్
చేసే వంటలో మీకు ఇష్టమైన వంట ఏంటండి
మా అమ్మ గారు చేసినా వంటలండి నాకి పప్పు బాగా చేేస్తారండి అది అందులోనూ చింతాక్తో చేస్తారు
అవునండి ఇప్పుడు సీజన్ కదండి వస్తదిలేండి డి
అవునా అండి నాక్ వెళ్ళదా లేదా సీజనా అని
ఆ ఇప్పుడు సీజన్ కదండి ఇప్పుడు సమ్మర్ లోనే కదా వచ్చేది
ఆ నాకు అంత ఐడియా లేదండి అది ఎప్పుడు వస్తుంది అనేది ఎప్పుడో చేసే తింటా అండి అం దే
ఉమ్ ఇంకా మీంట్లో వం వంట చేసేవాళ్ళు ఇంకెవరు లేరా అండి
ఆ మా సిస్టర్ చేస్తారు మా అమ్మ అంతే అండి
మీ సిస్టర్ బాగా చేస్తారా
పర్లేదండి
ఆ పర్లేదా మీ సిస్టర్ జె వంటల్లో మీకు
చికెన్ బిర్యానీ బా చేస్తదండి ఆ అది అది మంచిగా తింటా లేవు
ఇంకేం చేయరా మీ అక్కగారు
అంటే చేస్తారు నాకు అది బాగా ఇష్టం అండి
సరే అండి మీ ఫుడ్ గురించి మాతో పంచుకున్నకు పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు
థ్యాంక్స్ అండి